అ
మ్మ్
నెంబర్ వస్తుంది గా ఆ నెంబర్ కి ఎందుకు రావట్లేద్
చెప్పరా
ఈ నెంబర్కి వస్తుంది ఆ నెంబర్ కి ఎందుకు రావట్లేద్ అంటనా
సిగ్నల్ల్ ఏమో
అంతేంట సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా మమ్మీదాంట్లో ఇట ఫోన్ ఎ టాస్కని ఫ్రెండ్ అని వడ్దాదా.
మ్మ్ అన్ పడ్డది వచ్చింది ట్వంటీ అని చూపిచ్చింది
ఆ ఓహో
హ్మ్
ఒకటే సారి నువ్ నాకు కాల్ చేయ్ అయిపోనాక ఇది అయిపోయినాంక.
అన్నీ మా మీదుంది వేషినా చేయడానికి కానీ ఇగ నీ ఎట్లా సగం చేసినాం కదా నీ అయిపోనా అని ఊకున్నా ఇగ.
అదే ఒకసారి ఫోన్ చెయ్ ని దాంట్లోకి కెలోత్నాయి ఏమో మన తరువాత జెతే కాంటాక్ట్ అయితదో కాదో చూద్దామంటనా అట్లా
సరే సరే చేద్దాం చేద్దాం ఏం చేస్తున్నావ్ మా
ఏం లేదు ఇదే చూస్తన ఎందుకు రాట్లేదు అని చూస్తున్నా
మ్మ్ తిన్ న్నావ ఆ
తిన్న
మ్మ్
నిద్రొత్తంది ఇప్పుడే ఆవలింపులు వత్
నాక్ గూడ త్తంది రా నాగ్ గుడ నిద్రోస్ త్తంది మా అమ్మా యి పోతదిర అవి
ఐ బొమ్మా లోన
పిన అల్ల సగం ఇల్ల సగం చెయ్యకురా ఏదో ఒకటి కంప్లీట్ చెయరా అన్న
ఎన్ ఆళ్ల పైసలు ఆళ్ల పడుతాయ్ ఇళ్ల పైసలు ఇళ్లకు పడతాయి కదా
సీక ఇప్ నే చెప్ప అళకుడా ఇప్పుడు ఇదోకటి అయిపోతే కంప్లీట్ గా ఒక ఇదన్నా అయిపోవు కదా అల్లా సగం ఇల్లా సగం ఎందుకు అమ్మా
నాలాగే పడుతది బిడ్డ
ఎంతకేతె అంతవరక్ కంప్లీట్ గా చేస్తేనే
అంత సీన్ లేదు
మ్మ్మ్
అంత సీన్ లేదు
సరే ఎట్లయినా గాని నా ఇంకా టూ ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తే అయిపోతది ఇగ
మన మీ ఫ్రెండ్ కు ఫోన్ జెసి జెప్పిన నేను
అది బిజీ నువ్వు చెప్పినా కదాని అది చెప్పి అది ఎప్పుడు ఫోన్ మాట్లాడుతానే ఉంటది కానీ సప్డగా నువ్వే చెయ్యి అది రూమ్ లోనే లేదు బయటికి పోయి వాళ్ళు ఒల్తో మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ గతం ఇ స్టార్ట్ చేసిందంటే అయిపోదు ఎప్పటిక అదే దాని ఫోన్ రికా ఉండదు
ఆ లెవెన్ టెన్ వరకి వన్ ట్వంటీ వర్ ఎరవై ఏదోతి మన నాకు
మ్ టైం ఎంత అయితది ఇప్పుడు నా అవుతుంది అదా
ఆ అంతలోపల అలా ఫోర్ అయిపోతాయి ఇలా టూ అయిపోతే నీ టూ అయిపోతే నే టూ అయిపోతే రాత్ సరి పై ఇక
దాని ఫోన్లకి ఎళ్ళి చేయ్యాలి నేను నీకు నాలుగు సార్లు కదా దాని ఫోకి నువ్వు నాలుగు సార్లు జెయాలి
వద్లే ఇగ అంత టైం లేదుగాను
చూద్దాం ట్రై చేద్దాం దాని ఫోన్కి ఇప్పుడు దానికి ఎష్ణవ్ అయిన ఇవి మాట్లాడొచ్చు మాట్లాడొదు చెప్పింకా
ఆ తయదు పడితే పడితే లేపోతేదు ఎట్లయిన కొత్త టాస్క్లు వస్తన్నాయి
ఏం చూద్దాంలే చెప్పు చెప్పు ఆ హలో హలో హలో
హలో
చెప్పు చెప్పు
ఆ
ఆ
స్ట్రీట్ ఫుడ్ అంటే వీక్నెసా ఎస్పీషీయల్లీ అంటే ఇక స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా లేక నీకు ఇంట్లో చేసిన ఫుడ్ ఇష్టమా
ఏ ఫుడ్ తింటే ఎలా అడ్ అయితారు
బయట ఫుడ్ తింటే అంత జంక్ ఫుడ్ అంట
నాకు వచ్చింది ఆవలింపు ఇప్పుడు నీకు వస్తుంది బయట జంక్ ఫుడ్ తింటే లడ్డు అయితరా
ఆ
అయితే ఆ ఫుడ్డే తింటా
ఒకవేళ ఎని మాట్లాడితే ఏ ఫన్న ఉంటారా
ఆ
ఎమెనుసులు మాటతే ఏది పని ఉంటదు అంట
ఎనిమల్స్ మాట్లాడితే
ఏదిన్న మన ఫన్నీగా ఉంటంది నను
ఇప్పుడు కుక్క మాట్లాడింద అనుకో బాగుంటడి అంటది
ఏది
కుక్క
అ
మ చిన్నగాళ్ళు మాట్లాడుత బాగు అంటయి
వన్ వక్ సర్వైవ్ అయి అ
ఆ
ఫోన్ లేకుండా ఫోన్ మిక్స్ అవుతావా అంటా
ఆయతా
ఇట్లా అంటే వితౌట్ ఇంటర్నెట్ ఫోన్ లేదేం లేదు దగ్గర ఒక్కదానివి ఒక రూమ్లు ఉంటావు ఇక్కదాని పడుకోవాలి ఒక టీవ ఉంటా ఉంటది అంతే
ఒక్కదాన్న వాడుకోను ఎవరన్నా ఉంటే ఉదా నాతో పాటు ఉంటే మంచిగా టీవీ చూసుకుని ఉంట
ఆ
నాతో పాటు
ఆ
కుంట
ఉంటావా లేకపోతేది
ఆ
కొందరు స తార ఫోన్ ఆ
ఆ అరదంగా
ఫోన్ లేకుండా సర్వైవ్తురుగా కొందరు
ఆ
వాళ్ళ ఇట్లా సాధ్య అదంట
అంతే ఇ అది అల్వాట్ అయిపోయింది అంతకు ముందు లేవు కాబట్టిక ఉన్నారు ఇప్పుడు అల్వాటు అయిపోయింది కాబట్టిక ఉండలేరు
ఇప్పుడు ఓన్ చేయట్లే చ స్మార్ట్ ఫోన్
ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ కి పోతే అక్కడ ఎంత మంది పర్సన్స్ ఉంటారో అన్ని ఫోన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫోన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫోన్స్
క్కొక్క రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తారు ఇంకా ఐఫోను ఆండ్రాయిడ్ అనుకుంటు అ
ఆ యావరేజే తీసుకుంటే ఇప్పుడు రెండు ఎంత మంది ంటా తెలివదు కాని ఒక పది వేల మంది ఉంటే పది వేల ఫోన్లు
ఆ కడ కడ సిగ్నలే మత్త రాదుగా
ఇరవై వేల మంది ఉంటే ఇరవై వేల ఫోన్లు
కతమ ఇగా
కోటిటి కోటి మంది అంతే కోట అల
స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది
అవును బిటెక్స్ స్టూడెంట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటారు
ఫస్ట్ ఇయర్ ఏమని సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఉండదేో కానీ తర్వాత మాత్రం ఇంపార్టెం నికి ఫోనాది
ఫస్ట్ ఇయర్ లో కూడా ఉంటాది హ
ఎందుకంటే అన్నీ మనకి అందస్త అప్డేట్
తెలి రానికు
హా
తెలియదా నీకు.
తెలియదు
తెలుసు కోవాలిఖదరా
ఏ యప్పనాల్ అల్ సుండస పన చేయ
ఆ ఇంత చేస్తతే అంతే పడతాయారా కంప్లీట్గా చేస్తతే పడతాయని రూ లేదుగా
పంగడతే పడుదే రంది ఇవన్ నకు కంప్లీట్ తేనే పైసను పడ్డ ఎకు మర
లేద అనుకో కానీ చూపి చూపయడం అయితే చూపిస్తుంది కాని కంప్లీట్ చేస్తూనే పడతాయా అని
అయ్యే ప్రాసెసింగ్ లో పడ్డాయంటే, పడితయి అంతే ఇగ
అంతేనా లాస్ట్ టైం కూడా చేసినయి చేసినట్టే పడ్డయి కదా!
మ్మ్
అంతేనా
అంతే
ఆ
కంప్లీట్ గా తే పడుతాయ రా
ఆ
కంప్లీట్ చేత్తె పడవు వే, సగం సగం చేసిన పడుతయి. నువు ఎన్ని జేత్తె వాటికి పైసలు పడు
అంతేనా
అంటే కొంచెం టైం
అవును అట్లయితే ఏం చెప్పలేదు కదా. మ్మ్
అట్లేం చెప్పలేదు పడుతయి. నువు పడ్లేదు ఇప్పుడు నీపు వన్ తర్టి ఫైవ్ రూపీస్ పెం
మనీ వడ్లే నాకు.
మ్మ్
జస్ట్ ప్రాసెస్ ఇండ్లో చూపించింది అంతే.
ఆ హా
మ్మూ ఇంకా
చెప్పాలి ఇంక నువ్వే
నా ముందు ఏమున్నది తెల్సా.
ఏముంది
ఒక అట్ట పెట్టుందన్
ఏం చేద్దాం అనుకుంటున్నారు దాని తోటి మరి
ఆ అట్టపెట్టలో ఏమున్నాయో తెలుసా.
మే
డస్ట్బిన్లా ఏసే పెద్ద పెద్ద కవర్లు ఉంటయి చూడు
అ
బ్లాక్ కలర్ కవర్స్
పెద్దయా?
ఆ బ్లాక్ కలర్ కవర్స్
ఎందుకే మళ్ళీ గిప్పుడు వాటీతోటీ పై గ్గిపోతే తెలుసా కిదా దాని కిందా దాన్ మీద ఫైర్ పెడితే దాని కింద
అంత లేదు ఇదంత పవర్ఫుల్ ఏం కాదు. ఈన్నే గాలికి ఏగిరి కింద పడితే.
ఏ లేదు ఏదో యూట్యూబ్ లో వీడియో చూసినా అంత ట్రిక్స్ చెప్తారు కదా
ఓకే బాయ్
బాయ్
మ్మ్